హలో
హలో
ఏందండి నమస్క రం అండి
బాగున్నారా అండి
బాగున్నానండి.
ఏంచేస్తున్నారండి.
కొద్ది కాసేపు నడుమల్చానండి ఇప్పుడే.
ఉ తిన్నారా అండి.
తిన్నానండి.
డ్యూటీకెల్లారా అండి.
ఆ ఆ డ్యూటీకి వచ్చానండి. హలో హలో హలో
హలో
ఆ ఆ డ్యూటీకె వచ్చానండి ఆ ఇనిపిస్త చెప్న్నా అండి ఇప్పుడు
మ్
ఇప్పుడదాక వినిపించలేదండి తిన్నానండి.
ఏం చేసారండి కర్రీ ఇవాళ
మాములేముందండి బెండకాయన్నాం
హ్
బెండకాయ ములకాయ చారు
ఉ ఎలా చేస్తారండి ఇవి మీ కె అన్నా తెలుసా
నాకు తెలీదండి గట్టిపప్పు చేశారు.
ఉ
వాళ్ళు వేస్తే మేము తినటమే కాండి మా చేయటం మాకు ఏడ వచ్చిదండి
కొంచెం నేర్చుకోవాలండి. ఎప్పుడన్నా అప్పుడప్పుడ కొంచెం పని కొస్తయి
ఇక్కడ మా పనికిే మాకు సాలిపోతుందండి ఇంకా అవి కూడా ఏడ నేర్చుకుంటామండి మేము
ఏదో ఒక ఒకటి ఏదో ఒ కర్రీ ఈజీ కర్రీ ఒకటి నేర్చుకుంటే చాలండి ఎప్పుడన్నా చేసుకోవాలని పెించిన
చేసుకుంటామండి కోడిగుడ్డు ఫ్రై ఆలూ ఫ్రై ఆ టంటి చేసుకున్
అదే ఏదో ఒకచ్చి చిన్న కరీలోస్ తె
చేసుకుంటానండి అది చిన్న చిన్నవి కూడా చేసుకోకపోతే ఎ ట్లాగలే అని చిన్న చిన్నవి చేసుకుంటానే ఉంటామండి ఇప్పుడే చెట్టు కింద పెట్టుకొని నడుమాల్దాని చూస్తున్నానండి
ఉమ్ కూర్చోండి ఎండబెడుతుందా అండి
అంత ఎండగా ఏమి లేదండి
ఉమ్
ఇప్పుడే మా మేడం గారిని దింపి బండి పక్కన పెట్టి కూర్చున్నానండి
పనిచేశారండి కాసేపు కూచ్చోండి బయటకెల్ల కండి
మా మేడం ఇద్దరు వస్తారండి
ఉమ్
వస్తే బయలుదేరతామండి ఇక్కడ నుంచి మరో చోటకెళ్ళాలి
ఊహు చూసండి ఎండలో జాగ్రత్త త్త ఎండలు మొన్నడిదాకా విపరీతంగా ఉన్నాయండి ఈ రెండు రోజుల నుంచి కొంచెం చల్లగా ఉంది వాతావరణం
మాకేమి ఇబ్బంది లేదులేండి మేము కింద దిగే పని లేదు కదా అవసరమైతే కాసేపు ఆడించుకుంటా కూర్చుంటాం ఏసీ వేసుకొని కూర్చోడం
ఉమ్ పోనీలెండి బాగున్నారా అండి ఇంకా అందరు బాగున్నారా మీ పాప బాగుందా
బాగుందండి పాప
స్కూల్కెళ్తుందా అండి
ఆ వెళ్తుందండి స్కూల్కి మొన్నే జాయిన్ చేశాను
ఉమ్
ఎల్లననీ ఏడుస్తుంది కానీ మెల్లిగట్టాగె పంపియాలె కదండి
పంపియాలి కదండి చిన్నపిల్లలు అలానే చేస్తారుగా
ఆ పోని మారం చేస్తుందండి చేసినా కూడా మెల్లిగ ఏదొ తెగిచ్చి పంపియడమే ఇగ వాళ్ళమ్మగారే పంపిస్తారండి ఏదో ఓటి బుజ్జగించి
హు ఇంకా ఏమి చేస్తారండి ఇంట్లో ఏదన్నా ఫై ఇంట్లో ఏదైనా చర్చలు ఎవరున్నా ఉంటే ఎవరు చేసిస్తారండి ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి డి ఏదో ఒకటి అవి ఎవరు చూసుకుంటారండి
న్న పనులులేముందండి మా ఇంట్లో మా మసేస్ ఏ చూసుకు ద్దండి మేము పొద్దున వచ్చామంటే ఇక సాయంత్రానికే అండి ఇంటికి వెళ్ళేది చిన్నవి ఉన్నా పెద్దవి ఉన్నా మామిసెస్ చూసుకోవడంమే నండి మేము చూసుకునేది ఏం లేదు ఏదోచ్ చెల్
ఆ చెల్లెళ్ళు వాళ్ళందర బాగున్నార అండి
ఆ అందరు బాగున్నారండి ఆ అందరు బాగున్నారు అండి
ఏం చేస్తున్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారండి ఏదన్నా టూర్ కది వెళ్ళారా ఏదన్నా
వెళ్ళాలనుకుంటున్నారంట అండి టూర్కి మళ్ళీ ఎప్పుడు వెళ్తారో ఏమో తెలీదు క్లారిటీగా
హు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలకి కూడా ఫ్రీగా ఉంటాయి ఎక్కడికనా టూరిస్ట్ ప్లేసెస్ కి ఏదైనా ప్లేసెస్ కి తీసుకుళ్తే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా రిలీఫ్ గా ఉంటుంది కదా
ఉండిద్దండి దాన్ని తగ్గట్టుగానే ప్లాను చేసుకోవాలి కదండి
ప్లాన్ చేసుకొని వెళ్ళాలి
ఆ వెళ్ళాలి కదా కొద్దిగాట్ట టేలు పడితే అందుకనే కొద్దిగా వెళ్దాము లే అని చూస్తున్నారండి మనం ఒక్కలం కాదు కదండి వాళ్ళు అందరు సెట్ చేసుకు ఉంటే ఏళ్దాం అని అనుకు అనుకుంటున్నామండి మా ఒక్కళ్లదే కాదు కాద దా
అ
అందుకనే చూస్తున్నానండి
హ్ పోన్లేండి వెళ్ళిరాండి జాగ్రత్త గా మీరు మీ మీ పా ప మీ నాన్న గారు
అందరం వెళ్ళాలనుకుంటున్నామండి.
రు, మీ మిస్సెస్, మీ పాప, మీ నాన్నగారు అందరు వెళ్ళరండి జాగ్రత్తగా
వెళ్తాం అండి మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా వస్త
ఉహ్ పోనిలెండి అందరు కలిసి వెళ్తే సరదాగా బావుం
ఆ మా తమ్ముడి పిల్లలు
అ
వాళ్ళు కూడా వస్తామని అ ంటున్నారు మరి ఎప్పుడు అనేది ఇం కా ప్లాన్ చేయలేదండి. ప్లాన్ చేస్తే ఎప్పుడు ఎందనే ది ఇగ టైం పట్టిద్ది కాండి ప్లాన్ చేసుకోవాలిగా అందరూ వెళ్ళాలంటే
అంతేలేండి వెళ్ళాలన్నా అంతేలండి అది నిర్ణయం హ్మ్ అది నిజమే ఇప్పుడేంటండి ఇంకా ఏమనుకుంటున్నారు ఇంకా ప్లాన్స్ ఏంటి మీకు ఏనా ప్లాన్స్ అన్నాయా ఏదన్నా చేయాలనుకుంటున్నార ఏదన్నా వర్క్
అనుకుంటున్నాను అనుకునే అన్నీ కుదరట్లేదండి.
హ్
నేను అనుకునే అంతా నాకు కలిసి రాటంలా
హ్
ఎవరూ ఎనకమాల ఇచ్చి ఇచ్చి సలహా ఇచ్చి పంపించేవాళ్ళు లేరండి. ముందు నడిపించేవాళ్ళు లేరు.
హ్మ్
ఒక పని చేద్దాం అని అనుకుంటే
వాళ్ళ ఒకళ్ళు ఎదిగే ఎదుగుతుంటే ఒకళు చూడలేరండి అలా ఉన్నారు.
పని చేద్దాలనుకుంటే దాన్ని ముందుకు తోయటాన్ని తోసి జరుపుకొని అయిద్దు లే పా అని చెప్పేవాళ్ళు లేరండి. లేనప్పుడు మనం ఆ పని చేయలేం కదండి.
ఉ
ఒకళ్ళు సహాయం చేస్తుంటే వాళ్ళు చేస్తున్నారులే అనుకుని అనుకోవచ్చు అండి
అవును
ఇల్లు మనక్ ఏ హెల్ప్ చేయడానికి అనేది నడతంలేదు కదా మీరు చేసుకోండి మేము ఉన్నామ అనేది ఇది ధీమా ఉంటే
అంతేలేండి
తాండి
మ్మ్ ఇంకేంటండి సంగతులు
ఇంకా ఏం వొండారండి మీరు తిన్నారా భోజనం చేశారా
తిన్నామండి ఇప్పుడే తిని మా పాపకి తినిపించి నేను ఎప్పుడేనండి తిందు
ఎం కూర వొండారండి
నేను కోడిగుడ్డు వొండానండి కోడిగుడ్డు టమాటా వొండానండి
ఇంకా
ఏం లేదండి ఇంకా ఏం చేస్తామండి కోడిగుడ్డు టమాట నే వొండాను. మా వారు కూడా లేరు మా వారు కూడా డ్యూటీకి వెళ్ళారు నేను మా పాపయ్య గారు మావయ్య గారు కూడా బయట తినేసి వచ్చారంట
మ్మ్
నేను మా పాప ఎగ్గు కర్రీ చేసాము తిన్నాము
మ్మ్
మా పాప ఏమో ఆడుకుంటుంది నేను కూర్చొని ఉన్నానండి
మ్మ్
ఇంకా అంతా ఏంటండి ఇంకా
చెప్పాలండి మీరే
ఏం లేదండి మ్మ్ చిన్న ఓడు నను కూర్చున్నానండి మీకేమనా సినిమా ఇష్టమా అండి ఏ మీకేమన్నా సినిమలు ఇష్టమా ఏదైనా సినిమాలు చూస్తారా మీరు
ఆ సినిమాలన్నీ చూసే టయాల అన్నీ అయిపోయినండి ఇక్కడ ఏ సినిమాలకి గిలమాలకి పోయలేదు ఇవాళ ఇలా అన్ని వచ్చిన తర్వాత ఇవాళ సినిమాలకి ఎవరు వెళ్తలేదండి ఆ
సినిమా ఇష్టం అండి ఏ హీరో అంటే ఇష్టం మీకు
ఏ హీరో అంట్ టేష్టమంటారా
చెప్పకూడదు ఆ చెప్పద్దు వద్దులెండి సినిమా పేర్ సినిమా బాగుండిద్దా అండి మీరు చూస్తే సినిమాలు బా
ఆ సినిమాలు చూసినై బానే ఉం అంతే అండి బాగుండగా ఎందుకు న్టై
ఏ పిక్చర్స్ అంటే ఇష్టమండి మీకు ఫ్యామిలీ పిక్చర్ అంటే ఇష్టమా లేకపోతే లవ్ స్టోరీ అంటే ఇష్టమా
ఫ్యామిలీ పిక్చర్లు అంటే కొద్దిగా ఇష్ట చూస్తాను కానీ లవ్ స్టోరీలన్నీ ఏడ చూస్తామండి
ఫ్యామిలీ పిక్చర్స్ ఏ బా
ఆయ్ చూసిన కాడినుం చే ఎమోషన్స్ ఎక్కువ అయిపోతా ఉంటాయి ఓ ఫ్యామిలీ పిక్చర్ అయితే కొద్ది డీసెంట్ గా ఉండి దే కొద్దిగా చూడాలనిపిస్తా ఉండిది ఆ వే అంటే ఏం చూస్తామండి
ఇక్కడికన్నా బయటికి వెళ్ళినా ఏన్నా చేసినా
ఏమొ వెళ్తున్నాము అండి ఆ సరదాగా చూస్ కోడానికి కదండి వెళ్ళేది బయటికి
అవునండి పిల్లలతో ఎంజాయ్ చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ గా ఫీల్ అవుతారు కదా
అంతే కదండి మీ పాప నిద్రపోయిందండి
మా పాప పడుకోదండి పడుకోదు పడుకోనివ్వదండి మా పాప మా పాప
కాసేపు పనుకోబెట్టానండి పొనుకోబెడితే కాసేపు రిలీఫ్ అయిద్దిగా పొద్దునుంచి నిద్రపోలేదు కదా
నిద్రపోలేదండి పొద్దున్నే లేచిద్దండి పడుకోదు
అందుకే పొద్దున్నే లేసిద్దని సాయంత్రానికి మళ్ళీ హెడేక్ ఇచ్చిది కదండీ కాసేపు నిదర పుచ్చండి
పడుకో పెట్టాలి అంటే కాసేపు పడుకుంటే తర్వాత మళ్ళీ లెగిసి ఆడు కొన్నిటి
ఆ కాసేపు ఒక గంట రెండు గంటలు పొనుకొ పెడితే
ఆడుకునిద్ది తరవాత
తర్వాత మళ్ళీ ఆడుకునిద్దిగా కాసేపు
అవునండి
ఇంకా ఏందండి
చెప్పండి మీరే? ఏమేమి విశేషాలు ఇంకా ఏం విశేషాలు ఏంటి
ఏం ఉన్నాయండి విశేషాలు అంతా బాగానే ఉన్నామండి.
ఉ
ఇంకేమన్నా ఉంటే మీరే చెప్ ప్పాలండి మాకు విశేషాలు ఏమైనా ఉంటే మేము తిరగటం ఇంటికెళ్తాం ఇగ
నేనేమీ అంతేలెండి లైఫ్లో లైఫ్ అలా నడుచుకుంటా వెల్లిపో తూ ఉంటుంది. దాంతో పాటు మనం నడవా
అంతే అంతే అంతే కదండి.
ఉ
వా నడుస్త ఉంటా కానీ మనం చేసేది ఏం లేదు కదండి.
మనం ఏం చేయ్యగలమండి ఇంకా
దాని యెనక మనం మనం ఏం చేసేది ఏం లేదు.
అంతే మనం చేసుకుంటా వెళ్ళడమే అదే లైఫ్ ఎల్తా ఉం మీకెంటండి మళ్ళీ సాయంత్ త్రం ఏదో ఒకటి కర్రీ చేయ్యాలండి. ఏం కర్రీ చేయాలో గుడా అర్థం కావట్ లేదు.
ఏదో ఒకటి చేసుకోన ఏముంది దాని కాడ ఏదో ఒకటి చేసుకుని తిండమే కదండి.
తినడమే అంటే కొంచం అన్నీ చేయ్యొచ్చు అండి కాకపోతే టైం ఉండాలి కదండి మా పాపతో మా పాప ఒకటే అల్లరి చే
పాప మీ పాప పొద్దాక ఎందుకు అల్లరి చేసిందిండి మీరు అట్ల చెప్తున్నారేమో అల్లరి చే
అల్లరి చేసుద్దండీ మా పాపా అప్పు గోల గోల చేస్తుంది. గోల చేస్తుందండి మా పాప అల్లరి పిల్ల
సరే నిద్రపుచ్చన్దండి.
సరేనండి ఏ టండీ ఇంకా
ఏమున్నాయి మీరే చెప్పాలండి.
ఏమున్నాయిలేండి సరే డ్యూటీకి వెళ్తున్నారు కదా తాగండి చల్లటి వస్తువులు చల్లటి పదార్థాలు అలాంటివి తీసుకుంటా ఉండండి.
సరేనండి
ండి ఉంటానండి ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.